హల్ హలో ఎనిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు
గున్న
ఉమ్ ఇంకేం సంగతులు నాన్న వెళ్ళిపోయారా
ఆ ఎల్లిపోయారు ఇప్పుడే ఇందాకే
ఏంటి రోజు స్పెషల్స్ ఏమి వండారు
ఉమ్ ముట్టన్ అవునా మట్టన్ మట్టన్ తిన్నమండి ముంబై
అవునా ఇంకేంటి
ఉమ్
ఎవరన్న ఫోన్ చేసారా పిన్ని
లేదు రోజే అంట ఈ రోజు చెయ్యలేదు
ఉమ్
ఉమ్ ఇంకా టీచర్ గా చేస్తున్నా
ఉమ్ ఆ
మ్ లేత్తానే ఎప్పాల
చేసావు ఎత్తలేద
ఉ
ఇంకేంటి బా అదే అక్క మందుల షాప్ లో టాబ్లెట్స్ తీసుకోమంది ఏం టాబ్లెట్స్ అవి
నాకు అది తెలీదు చుళ్ళ పెడతాన్నంది నిన్ ఆ అన్నయ్యక్ ఫోన్ జెస్ తనంది
ఉ హు
ఆ
ఆహా
మ్ దేనికి సంబంధించినవవి
ఏమో మరి అక్కడ ఎక్కడొచింది
అవునా
ఊ తను వాడుకుంటది గదా
అవును
ఉ
ఇంకేంటి సంగతులు
అదే చేసింది అక్క అదే కోర గురించి అడిగితే ఆ
ఏం కూర చెప్ ప్యవు
క్యాలీఫ్లవర్ ఎలా వండాలని జేప్తే
అవునా చేసిందా బాగా మరి
ఉహ్ బానే వచ్చింది అంది ఉ
చేసిందా
ఆ బానే వచ్చింది అంది
ఆ ఏమో ఏలా జేసి తిన్న
అవుదవుదు
అదేంటి అన్ని పొదుపుగా వండుకుంటది
ఊ చెప్పా
నేను ఎళ్ళక ఏం చేత త్తదో ఏంటో సరిగ్గా చెత్తదో లేదో
చేయమను నువ్వు కొంచెం నువ్వు చెత్తా ఉండు
నేను చెత్త
హు
ఆదివారాల పూట ఏళ్ళి పోతారుకాదా చర్చికి ఎళ్తే నేం చేస్తా పూట
హు
వాళ్ని వెళ్ళి రమ్మంట
హు కొంచెం
ఆ
చేసుకొని కొంచెం అన్ని తింటా ఉండు
అదే
ఏదన్న తింటా ఉండు కొంచం
అవును
ఆ మొత్తం అన్ని ఉంటాయి బాదాం పప్పులు అన్ని ఉంటాయి నాన్ పెట్టుకొని తింటా ఉండు
ఆహా నడుము కొంచెం పడుకొని అటు ఇటు తిరగగానే నొప్పి వస్తుంది వెన్నుపూస దగ్గర వీక్ అయిపోయిందేమో బాడీ
చాలా మోష గు గుడ్లు గుడ్లు బుడ్డోడికి గుడ్లు ఇస్తారు కదా బాయిల్ బాయిల్ చేసుకొని రోజు తిను
ఆ తింటా తినాలి కొంచెం గట్టి తయారవ్వాలి
శుభ్రంగా తింటే అంటే అప్పుడు వెళ్దాం వస్తా
ఒరిసలు ఊరూ నుంచి వేళ్ళి వచ్చాక
అ
ఎళ్దాం
ఉ
ఏ ఒన్నో నార్లోలై లో ఉండి ఒచ్చేయచ్చు
అవును
ఇంకేంటి
ఉ
డబ్బులు ఎంత వరకు వచ్చినయి
ఆ ఇచ్చారు రాత్రే
హు
ఉ ల ఆంటీ హు ఎల్లాలి
అవునా మ్ ఎప్పుడికి అవుతాయో ఏం టో ఈ డబ్ బుల్ సమస్య ఉంటే అంతే చిరాకు ఒస్తుంది ఇవేం లేకపోయి ఉంటే హ్యాపీగా వెళ్లొచ్చు ఎక్కడికి వెళ్లిన ప్రాబ్లం ఉండదు
నెలాకరు కళ్ళ ఇవ్వాలి ఇగ అయి ఏం చెయ్యాల్ ఏంటో అదే అర్ధంకాట్లే
మ్
ఎలా అలానే ఉండేది
డబ్బున్నోళ్ళకి డబ్బురావలే డబ్బు లేనోళ్ళకి ఏదో రోగాలు వస్తా ఉంటాయి
మ్
ఇంకేంటి సంగతులు
ఏ అలాగ పడుకున్నా అయితే స కాఫ అ ద్రాం దేఊరికి బయలుదేరాలి ఆ అన్న
ఆ ఆ
ఇ పన్నకి మళ్ళీ సాయంత్రం చెయాలి
పిన్నికా
ఫోన్ ఎథాలేదు మరి
ఫోన్ ఎంతలా చెయ్యాలి పిన్నికి సాయంత్రం చేసి మాట్లాడాలి ఏంటా సంగతులు విశేషల్లో అని
ఉమ్
పాప మస్తా నన్న హోప్ పెట్టుకున్నారు ఎలా తప్పు ఉన్నా
ఉమ్ అని వస్తారు అనుకుంట
వాళ్ళు ఇప్పుడు కాదు వాళ్ళు అసలు మేలో సెలవులు ఇవ్వరంట పిల్లలకి ఆ పిల్లలు కి చ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా వస్తామని వాళ్ళ పిల్లలు అంటున్నారు తమ్ముడు అంటున్నాడు చూడాలి ఏం చేస్తారో మే మే అయి పోతుది మేలో వస్తారు వచ్చినా మేలో వస్తారు అనుకుంటున్నాను
ఉమ్
ఏం చేస్తారో మరి ఎగ్జామ్స్ అంటారు వాంటారు అయిపోయిని ఆ టైమ్ లో ఎండా కాలం కదా బాగా ఎండలు ఉంటాయి కాబట్టి ఆ నాకు తెలిసి సెలవులు ఇస్తార అనుకుంటున్నాను తెలీదు వస్తే వచ్చారు లేతే లేదు
ఉమ్ ఆహ
ఇంకేంటి మళ్ళీ మాయ మెసేజ్ చేయలేదుగా
చేయాల
చెయడు ఎందుకు చేస్తాడు
ఆ హా ఉమ్
ఆయనంతా ఒక దారి సీతయ్య అను కొంటాడు వాళ్ళదే వినాలి వాళ్ళదే పై చెయ్యవ్వాలి
మ్
పిళ్ళ ఎందు చెప్తుందని అర్థం చేసుకు పోడంలే
ఆయన ఆక్సిడెస్ట్ చేసుకున్నప్పుడే ఇందులో ఉంటది లేకపోతే లేదు
అవును ఈసారి అదే గెట్టి నిర్ణయం తీసుకొనే బయటకి వచ్చి చ్చాన్
నాక్ శుభ్రంగా జాబ్ చేయొచ్చు కదా
జాలి దయా మనం చూమిస్త్ తెం ఉన్నాం గాని ఆళ్ళు మనం ఏ జూబిత్ చట్లా అయినా పెల్లాం వస్ తుంది ఎందుకు వెళ్తుంద అని అర్థం చేసు కోవల వాళ్ళు ఆళ్ళకు అలాంటివి లేవు
మ్ మండే అవి ఏదైనా జో జాబ్ లో చేసుకు అంటే మనక్ డబ్బులు మనకు మన కాళ్ళ మీద నిలబడవచ్చు అక్క
హుమ్ ట్రై చెయాలి ఇంక వర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ట్రై చేస్తా ఉంటే
అక్క దగ్గరికి వెళ్తె అక్కడ ఏమైనా ఉంట అయ్ మా కూడ
హైదరాబాద్ లోన
మ ఏవన ఉంటే అనక చూడు
ఏ ఊర్లో ఏముంటయి అన్ని ఊరుల్లో అంతే చూద్దాం
మబావ్
ఇత్తద్లె అప్పట్లేదు
ఉ
ఉమ్ ఇంకేంటి మొన్న చూసాము ఏదో మా ఆడబ డ్చు చెప్పింది హైద్రబాద్ లోనే కాని ఇంటర్వ్యూ అని ఏదో చెప్పింది వెళ్ళాలి ఒకసారి మనం చూపించాలి మన ఫేస్ ని తర్వాత అంతె ఒ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ అలా ఇస్తారు
ఆ
అంది కానీ ఏమో మరి మళ్ళీ ల్యాప్టాప్ అయినా ఉండాలి
ఆ
లేదా ఫోన్ ఆరా ల్యాప్టాప్ నా ఫోన్ అసలు సరగా పని చేయడం లేదు పాడైపోయింది స్లో అయిపోయింది బాగా
దూసుకొని కొత్తది కొనేసుకునుండవచ్చు
చూడాలి
ఏమో ఆ బజాజ్ జ వాళ్ళు వాళ్ళదైనా మన్నా అడ్రస్ మా చిలాయిస్ తను ఎవరో కూడా తెలియదు అది కూడా ఒకసారి కనుక్కుంటే అయితే అయితది లప్ పోతే లేదు పోనయినా మనం కట్టాలి నెల నెలా ఎంతని కట్టుకోవాలి
అడుగుత నేను వెళ్తా కదా ఊరు ఎళ్తే బావగారిని ఒకసారి అడుగుతాను ఏమంటరో సూద్దాం ఏ సలు అయితదో లేదో అని
వె అంటవె
ఆ
ఏ కరక్ట్ గా కట్టుకోవాలి
అవును ప్రాపర్గ వట్టుకోవాలి ప్రే తిది కట్టుకోవాలి మళ్ళీ మనకి ము వేరె వడ్డీలాల పడిపోతవుంటాయి
ఊ అదే
ఊ అంతవరకు కాకుండ
వస్తే మనకీ యూస్ ఉంటది
యూజ్ ఉంటయి వస్తే బట్ చూడాలి
అన్నీ అయిపోయినయి గా అప్పుడు ఆ ఇంకా పెట్టిస్తాం అంటే ఇగ ఆళ్ళిష్టం
మొన్నొచ్చి చేసారు గాని మొత్తం వాళ్ళు ప్రాసెస్ అయ్ పోయి ఉంటే పర్వాలా అదే వాళ్ళు క్లిక్ చేసి చేసేస్తే మేబి వచ్చేది జో లేదు లేదు మళ్ళీ ఓచ్చి ఆ ప్రాసెస్ ఫోటో దిగాలి మీరు చూడాలం తమంది ఉంటారు ఏంటి అన్నీ కనుక్కోవాలంటే కష్టం అప్పుడు
హుమ్
అదేమై తదో చోడాలాఅప్
అది చెపితే పోతానా
ఆ
ఎప్పుడతనావ్ నేను ఇక్కడ లేనండంటే
ఏమొ తెలీదు అలా ఇవ్వరు అనుకుంటున్నా నేను వాళ్ళకి కనబడాల వచ్ వచ్చి ఫొటోలు తీసుకోవడం అలా చేస్తారు ఆల్రెడీ తీసారు వాళ్ళ ఏమన్నా పంపమంటే టె పంపుతారో లేదో వాళ్ళకి తెలిదు దు సరే టైం అవుతుంది లైన్ లోనుండు ఇంకేంటి నేను ఆఫ్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోతది
హుమ్
ఓకేనా
ఓకే
హుమ్ ఇంకేంటి అద అయితదో లేదో అని నా డౌట్ అనమాట
ఇయమ్మా వస్తే ఇలా మాట్లాడితే ఆ అది రావాలిగా వచ్చిన ఎలా వచ్చ
వస్తే బాగుండు బాగా చెత్తరో లేదో తెలీదు మొన్నటి వరకు చేసారు ఈ రోజు ఏం రాలా బజాజ్ నుంచి ఓకే
హుమ్